హలో
హాయ్ రా
హాయ్ అక్క ఏం చేస్తున్నావు బాగున్నారా
ఆ బాగున్నాం రా మీ బాగున్నారా
ఏం సంగతులు అసలు మర్చి పోయినట్టు ఉన్నావుగా
ఏం లేదురా ఈ ఆ బిజినెస్ ఒకటి పెట్టాం కదా సమోసా బిజినెస్ సమోసా బిజ బిజినెస్ పెట్టాం రా
అవునా ఎప్పుడు
ఏ రీసెంట్గా పెట్టాము అంటే మాది కాదు వేరే వాళ్ళు పెట్టారు ఇంకా వాళ్లు తీసేద్దాం అనుకుంటున్నామ అంటే ఎట్లాగో క్లిక్ అయింది కదా షాప్ అని చెప్పేసి తీసుకున్నాను
మంచి పని చేసావు
ఆ వాల ఇ మాకు అంటే వాళ్ళ మెటీరియల్ ఆ షాపు రెంట్ కి తీసుకున్నందుకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇచా వాళ్ళకి బానే నడుస్తుంది ప్రెసెంట్ అట్టిగా
సమ్మర్ లో తక్కువే అనుకుంటా కదా అక్క
హ సమ్మర్లో కొంచెం తక్కువె కొంచెం మనకి ఆ ఏరియాలో ఆల్రెడీ అంటే అది ఆల్రెడీ ఎప్పుడో పెట్టారు కదా మనకు కూడా కొంచెం ప్లే అంటే ఇప్పుడు ఈ టైంలో కాపాయిన తర్వాత యూజ్ అవుది కదా తీసుకుంటే బెస్ట్ కదా సెంటర్లో అని చెప్పి తీసుకున్నా నువ్వేం చేస్తున్నావు
ఎన్ని డేస్ అయింది తెలీదు నాకు వసూలు
అంటే రీసెంట్గా తీసుకున్న ఒక టూ మంత్స్ ఏమో అవుతుంది
ఆ
హ టూ మంత్స్ ఉందిరా హ టూ మంత్స్ అవుతుంది అని అంటే మా ఉండట్లేదు ఒక ష ఒక జస్ట్ ఒక మనిషిని పెట్టాను ఒక మనిషిని పెట్టేసి ఆ మనిషిది వాళ్ళు చూస్తున్నారు ఇ మనకి ఒకేళేమో ఆల్రెడీ అక్కడ చేసే చెఫే ఉన్నాడు ఆ చెఫిని ఉంచేసాము ఒక మనిషిని మాత్రం స్పెషల్ పెట్టుకున్నాము యా యా ఏదైనా మెటీరియల్ కానీ ఏమైనా కావాలంటే మనం తీసుకుని రావడం ఇ వాళ్ళే చూసుకో ఉంటారు
హ హ
ఐడియాస్ ఏమైనా తెలుసా అని
అక్క బాగుంటది కానీ జంక్ ఫుడ్స్ మంచిది గాదు గా అక్క తింటే
అవును రా ఇప్పుడున్న సిచువేషన్స్ లో అసలు పిల్లలు కూడా అసలు బాగా జంక్ ఫుడ్స్ బాగా అలవాటు అయిపోయారు మా పిల్లలు కూడా అసలు మంచూరియా అంటే ప్రాణం ఇంకా మా బాబుకి మా పాపకి అయితే
అక్క అలాంటి అలవాటు చేయకూడదు అక్క ఒక వాళ్ళు ఒక సటైన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తే ఎలా ఉంటదో ఊహించుకో ఫ్యూచర్
అసలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి అసలు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు
అసలు వాళ్ళు హెల్దీ ఎక్కడ ఉంటున్నారు ఎప్పుడు డల్ గా ఉండడమే గదా గ హార్డ్ వర్క్ ఏం చేస్తారు వీళ్ళు
అసలు మైదా కు సంబంధించిన ఫుడ్స్ దాపు మనం అవాయిడ్ చేయాలట ఏమన్నా నీ ఒక ఆట్ పక్కలు చదివే అది మైదా మనస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తింటే అది పేగులకి అంతా అది ఎంత స్టిక్కీగా ఉంటది అది అంత పేగులు కూడా అట్లా చుట్టుకు పోవడం మై థాట్ అందుకే మనం దాపు మైదా ఫ్లోర్తో చేసిన ప్రతి ఒక్కటి అవాయిడ్ చేయాలని చెప్తున్నారు డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్ తున్నారు ఇప్పుడు త ఎక్కువ కాస్ట్ అని చాల మంది మైదా ఫ్లోర్ తో ఎక్కువ తింటా అన్నారు గా అసలే మనకు తినకూడదట
దేంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ
అంటే ఇప్పుడు మన జంక్ ఫుడ్ మైదా పిండి అయితే దేంట్లో చేయకుండా ఉంటారా ఇప్పుడు నేను సమోసా అని చెప్పాను దాంట్లో వాడతాము మళ్ళీ నూడిల్స్ ఉంటాయి నూడిల్స్ కేక్స్ బేకరీలో ప్రతి ఒక్కటి అదే కదరా
ఆ
ప్రతి ఒక్కటి అంతే ఇప్పుడు ఆ గప్ చుప్ అని చెప్పానా
ఉ ఏ దాంట్లో వాడరు అనుకుంటా
ఆ గప్ చుప్ మేకింగ్ ఉంటది కదరా
ఓకే ఓకే ఓకే ఆ రైటే నువు అన్నది నాకు ఐడియా రాలే
ఉ దాంట్లో వాడుతారు ఇంకా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి పకోడి ఇవ్వి అంటే కొంచెం కొంచెం అంటే మరీ ఎక్కువ కలుపుకోరు లైటే యూస్ చేస్తారు అట్లా ఉ ఇప్పు చిన్న చిన్న పిల్లలకి కొంచం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్
తెలుసుకున్నా అక్క కానీ పిల్లలకి అవైడ్ జేయ్ అక్క
ఉ ఎప్
చాలా అమ్మా అసలు జంక్ ఫుడ్స్ ఎ ట్లా ఎడిక్ట్ అయితున్నరట పిల్లలు తిండి ఇంట్లో అన్నం కూరలు ఈ ఫూడ్స్ వద్దే వద్దు
అసలుకి తినట్లేదు
ఇది ఏదో పెద్ద మనము కారం వేసి పెట్టినట్టు ఫీల్ అవుతున్నరును బయట అంటే చాలా అసలు అయి లేపోతే బతకలేమన్నట్టు ఫీలయిపోతున్నారు అసలు
పిల్లలకి పొటాటో చిప్స్ అంటే బాగా ఇష్టం సరే అని చెప్పేసి ఆ సరే అని చెప్పేసి బయ్ అసలు తినకూడదు ఆయిల్ అసలు బాగా ప్రీ హీట్ అవుతుంద అని చెప్పేసి నేను ఇంట్లో చేస్తాను అదె ఈజీ అంటే అంటే మనకి మన కున్న దాన్ని బట్టి మనం చేస్తాం కదా అంత డిఫరెంట్కాపోయినా సేమ్ కద కని కొంచెం డిఫరెన్స్ వస్తది కానీ పిల్లలకి ఎట్లా చేసినా నచ్చదు అదే కావాలంట షాప్ కిల్లే కొనుక్కోవాలి మమ్మీ అబ్బయి బాగుంటాయి అబ్బయయితే క్రిస్పీగుంటాయి అంటున్నారు
కానీ వాళ్ళు ఎంత ఈ వాడిన ఆయిల్ ఎన్నిసార్లు వాడతారో నువ్వు చూసావా నేను చూస సనా
లాగస్సల్ తినగుడదట్ల
అవున అక్క అసలు అయి చాలా డేంజర్ అంటే అ నేను చాలా సార్లు విన్నా అసలు ఆ ఆయిల్ అయితే గాలిస్గున్టది వాళ్ళు ఫుల్ ప్రాఫిట్ చూసుకుంటరు
లేస్ ప్యాకెట్స్లలో మనం తినే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు కురుకుచురేలని ఇట్లాంటివి కంప్లీట్ గ అవా చేయరట్నా
ఉమ్
ఇప్పుడు అసలు పిల్లలు ఉన్న జనరేషన్స్ అసలు మరీ అసలు చిన్న చిన్న ఏజ్లోనే అసలు ఎన్ని ఐస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి పిల్లలు చిన్న చిన్న పిల్లలకి స్పెట్స్ వస్తున్నాయి చూసారా
అవునక్క అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్ తుంటే
మా బాబాు వాళ్ళ స్కూల్కి వెళ్తే క్లాస్ టోటల్ వచ్చేసి ఫిఫ్టీమెంబెర్స్ ఉంట్రు ఫిఫ్టీ మెంబెర్స్లో ఎట్లీస్ట్ ఒక టెన్ మెంబెర్స్కి స్పెట్స్ ఉన్నాయి అనుకో
ఎంత ఘోరం తెలుసా పరిస్థితిలు
అప్పటికిీ ఇగ పేరెంట్స్కి పేరెంట్స్కి మనం ఏం చేస్తాం వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు ఇప్పుడు క్యారెట్ పెట్టడం ఇప్పుడు మామూలుగా
అక్క మనం ఎన్ని పెట్టినా గాని వాళ్ళ ఇష్టంగా తినాలి కదా
ఉ మూలగాకు జూస్ అని చెప్ పీవ మేము ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాము రా బీట్రూట్ జ్యూస్ అని రోజు ఖచ్చితంగా కరివేపాకు అని ఇట్లాంటివి పెడుతూనే ఉన్నాము కానీ పిల్లలు కూడా కొంచెం వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తిందాం అనేది కూడా ఉండాలి కదా
ఊమ్ అయితే ఇప్పుడు ఏం చెయాలంటే మనము బయటగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఇదిగో ఇ తినండి ఇలాంటివి తెచ్చుకోవద్దు అని మనం చాలా ఎట్లా అంటే ఎంత సీరియస్గా కొట్టే అంత దాక తెచ్చేలాగా జేయాలి
అవును
అమ్మో మా మా మమ్మీకి దెలిస్తే మా డాడీకి తెలిస్
అసలు అదేంటో గప్చిబండి సౌండ్ ఒకటి ఒస్తది అ మా ఇంటి దగ్గర ఆ సందులో ఉంట్నే ఇక్కడ పిల్లలు అసలు ఎట్లా అంటే దానికి ఎడిటెక్ అయిపోయారు ఇగ ఆ సౌండ్ వస్తుంటే మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజస్ ఇప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడ్తే పబ్జీకి ఎడక్ట్ అయి అని చెప్పి న్యూస్లో ఒస్తది గదా అట్లా ఇట్లా గప్చుప్ మావాలు అడిక్ట్ అయియమో అనిపిస్తది నాకు ఆ సౌండ్ వినే లోపు
కానీ అది చాలా డేంజర్ కదా అక్క మరి మనం పేరెంట్స్ మనం తెలిసి మనం చెప్పాలి గదా జంక్ ఫుడ్స్ గురించి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ జేయాలి గదా
ఆ అవునురా అంతే ఎందుకు రా మా పిల్లలు వాళ్ళ స్కూల్లో కూడా మేడమ్స్ చెప్తారు జంక్ ఫుడ్ తినక అంత క్రీమ్ బి కిట్స్ కూడా దినకూడదాటసలు అ క్రీం బిస్ క్రీమ్ బిస్కెట్స్స్తే జరగా క్రీమ్ క్రీమ్ మధ్యలో క్రీమ్ అది చానా రోజులు ఇట్లా స్టిక్కీ అవ ఉండాలంటే క్రీమ్ బిస్కెట్స్లో నార్మల్ బిస్కెట్స్ షుగర్ కంటెంట్ ఒకలా ఉంటదట మనం వాడే క్రీమ్ బిస్కెట్స్ కూడా అస్సలు హెల్త్కు మంచిది కాదు
ఆ
దానివల్ల కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ అది మధ్యలో క్రీము మన స్టిక్ అయ్య ఉండి ఇప్పుడు ఎక్కడో ప్యాకింగ్ అయ్యి అది మన దగ్గరకి వచ్చేదానికి చాన్ టైమ్ పట్టుది గదా
అవును
కె హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ చిన్న చిన్న పిలలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని జెప్పేసి
అక్క అసలు నీకు ఇంకో ప్రాబ్లం నా ఓ పీసీఓడి అని చెప్పారు అక్క ఎళ్తే
ఆవున
అసలు ఎంత బాధ అనిపించింది లేడీస్ కి అసలు నేనెళ్తే ఎంత ఈ కాలేజ్ అదే పిల్లల గూడా అదే ప్రాబ్లం
అంతా ఇది ఆ దీనికి అంతటికి రీజన్ వాళ్
అసలు పిల్లలు గురించి ఏమన్నా మాట్లాడదామా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పి సి ఒ డి అనే అంటున్నారు డాక్టర్స్
అంతే అంటే మనం ఫుడ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎవ్రీడే లీఫీ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి పిల్లలకు కానీ మనకు కానీ ఇప్పుడు ఖచ్చితంగా వాటర్ ఉంటాయి వాటర్ అస్సలు నెగ్లెట్ చేయకూడదు నెగ్లెక్ట్ అస్సలు చేయకూడదు మనం వాటర్ ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ డేకి వచ్చేసి త్రీ త్రీ లీటర్స్ అట్లా ఖచ్చితంగా తీసుకోవాలి
అవును
ఇప్పుడు వాటర్ తాగికపోవడం వల్ల ఇప్పుడు చెట్టుకు నీళ్ళు లేకపోతే ఎలా అయిపోతుందో బాడీ మనకి వాటర్ తాగపోవడం కూడా మనకు అట్లా అయిపోతాది ఊ బాడీలో స్టోన్స్ అని ఇప్పుడు హెడ్ఎక్ అని ప్రతిదానికి సొల్యూషన్ ఇదే అంటున్నారు డాక్టర్స్ వెళ్తే ఇప్పుడు ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి కదా
హ్మ్
ఫేస్ మీద పంపుల్స్ వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తున్నారు అంటే మీరు వాటర్ మంచిగా తాగాలని అంటున్నారు దేనికి పో దీనికి ఒక ఎ ఎట్లా అంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్టు ఎటు చూసిన డాక్టర్స్ దగ్గరికీ వెళ్ళామనకో వాటర్ తాగాలి వాటర్ తాగాలి అంటున్నారు
అంటే మన బాడీ డిజ్ రైనింగ్ ఎ సెవెంటీ పర్సెంట్ వాటర్ కదా హ
ఇంకేంటి వెళ్ళారా పిల్లలు స్కూల్కి
ఆ వెళ్ళారు అక్క
ఓకే ఓకే ఇంకేం నువ్వు అదే జాబ్ చస్తా నాలుక మారేవార
మారాను నాకు ఈ మధ్య చెప్పా కదా హాస్పిటల్కి వెళ్తే ఇట్లా పీసిఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయ అని వాకింగ్ చేయాలంట డైట్ మెయింటైన్ చేయాలంట జంక్ ఫుడ్స్ తినొద్దు అని చెప్పారు
అవున అవును డైట్ లో ఉన్నవాళ్ళు హార్ట్ అంటే మనకి బాడీకి వెయిట్ చేసే పదార్థాలు ఏమి తినకుండా ఉండడం
మజ్జిగ తాగుతున్నా ఇక జంక్ ఫుడ్స్ మానేసి
చికెన్ ఉ బయట ఫైవ్ డ్రెస్లు అని చెప్పేసి అవి కంప్లీట్గా అవాయిడ్ చాలా ఇప్పుడు మనకి తింటే ఏదనమ్ బాడీకి వే
ఎప్పుడో ఒకసారి కానీ ఫిష్ ఎక్కువ తింటా క్క
ఆ అవ్వె తినాలి అక్క ఫిష్ కూడా మంచిది బాడీకి
ఆ ఫిష్ లో ఏమ్ అట్లా ఎక్కువ ఉండవు అనిపిస్తు దక నాకుఎందుకో
ఆ చికెన్ అసలు కప్లీట్ గా ఎవ్ ఆ చికెన్ కప్లీట్ గా ఎవైడ్ వుంచడం బెస్ట్
ఆ వాకింగ్ చేయమన్నారు ఫార్టీ మినిట్స్
చయా సీడ్స్ అని చెప్పి సబ్జా వాటర్ అనేసి ఉంటాయి కదా ఇవి కూడా తీసుకోవాలరా ఖచ్చితంగా
ఆ తీసుకుంటా అక్క
ఫ్రూట్స్ ఖచ్చితంగా డైలీ ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ ఇ నట్స్ ఉంటాయి మనకి ఇప్పుడు ఒకప్పుడు అంతే నట్స్ అట్లాంటివి అంత ఐడియా లేదు కానీ ఇప్పుడు నర్స్ వస్తున్నాయి కదా హెల్త్కి మంచి మంచి ఉన్నది ప్రతి ఒక్కరు తినాలి. మన కష్టమైన తినల్సింది. కొను అట్లా సరే రా
ఇంకేంటి అక్క తిన్నారా
ఆ తిన్నం రా
ఆ ఎలా అయితే పిల్లలకైతే నువ్వు స్లో అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్స్ నేను చెప్తూనే ఉన్నా చాలా మా చుట్టాల్లో కూడా చాలా మందికి చెప్తున్నా భయపెడుతూనే ఉన్నా తినకూడదు అని
హు ఇంకా పిల్లలు అసలు చెప్తుంటే వినట్లేదు రానీ ఇ కూడా ఎట్లా అంటే మొన్న స్కూ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్లా పెట్టారు ఇట్లా జంక్ ఫుడ్స్ గి తెలుసా మా దగ్గర పిల్లలు చెప్తుంటే వినట్లేదు అనేసి అంటే ఇప్పుడు ఇట్లా జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్టోమక్లు అన్నట్టు అట్లా పెట్టారు. కొంచెం ప్రజెంట్ బెటరే పిల్లలు కూడా ఓకే మమ్మీ ఓకే అంటే అప్పుడైతే కంటిన్యూ తినేది కొంచెం కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళకు కూడా
వెరీ గుడ్ చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ జంక్ పుడ్ వద్దు అని అవైడ్ చేయడం అనేది వెరీ గుడ్
మేడమ్స్ చెప్తే మనం చెప్తే అంత మనకు వాళ్ళు అంత తీసుకోరు కదా వాళ్ళు కూడా స్కూల్లో కూడా మోటివ్గా తీసుకున్నారు. మేడమ్స్ కూడా జంక్ ఫుడ్స్ ఇప్పుడు గప్ చూప్స్ అని కాకుండాప్పు